హలో
హాయ్ అండి బావున్నారా
బావున్నామండి మీరు ఎట్లున్నారు బావున్నారా
ఆ బావున్నామండి
ఏం చేస్తున్నారండి ఇప్పుడే లేగిషినాండి పండుకొని నేను
ఆహ తిన్నారా లాం చేశారా
ఆ చేశినామండి మధ్యాహ్నమే మీరు తిన్నారా ఏం చేసిండ్ర ఇవాళ
పప్పు ఉన్ను చాలు చేసామండి
అవు మంచి గ ఉందండి మీ వయిస్ చిన్నగ
థ్యాంక్ యూ
అవునుండి ఏన్ చేస్తర అండి మ డైలీ ఖాళీగానే ఉంటారా ఏదైనా వర్క్ చేస్తారా మీ హాబీస్ ఏంది
ఏం లేదండి ఖాళీగానే ఉంటాం హాబీస్ అంటే ఏం లేదు మూవీస్ చూస్తా అప్పుడప్పుడు బో కోడితే
తెలుగు మువిస్ చూస్తారా అండి ఎక్కువ హిందీ చూస్తారా
అంత్ పర్టికులర్ అని ఏమి ఉండది ఏది బర్తే అది చూస్తా హిందీ అయితే హిందీ లేంటే తెలుగు ఎక్కువ హిందీయే చూస్త తెలుగు అంతా చూడ ఉమ్ మీరు చూస్తారా మూవీస్ ఉ సీరియల్స్
సీరియల్ అలవాట్ లేదండి చూడడం మూవీస్ చూస్తా కొత్తాయి
మూవీస్ చూసారా రీసెంట్ గా పెద్ధి మూవీ వచ్చింది కదా చూసారా
అది ఇంకా చుల్లే అండి ఫోన్లకి రాలేదు కదా
ఆ వచ్చింది
అవునా ఓటిటిలా ఏమో మరి మా తమ్ముడు ఎక్కువ కొత్త సినిమాలు వచ్చడితోనే ఫోన్ లెక్కిస్తే ఇగా చూస్తానండి ఎలాది నచ్చిందో లేదో చూలింక్ తెలివరిగా
మూవీ రూల్స్ యాప్ లో వస్తది కదా
అదే అండి వెబ్సైట్లు ఉంటాయి తము డౌన్లోడ్ చేస్తే నేను చూస్తాను
ఆహా మీరు చెయ్యారా
లేదన్నది చేయడమే రాదు ఎవరైనా చేసి ఇస్తే చూస్తా
ఆహా ఇంకా ఏం చేసి సర ఇవాళ్ళ సండే కదా స్పెషల్
ఏం లేదండి చర్చికి వెళ్ళినాం మధ్యాహ్నం వచ్చేసరికి వంటి వెలై అండి వచ్చినంక చర్చల్నే ఇవాళ భోజనాలు ఉండే తిని వచ్చి కసేపు ఫోన్ చేసి పడుకొని ఇంతకు ముందే లేసినమండి
మీరు నాన్ వెజ్ తింటారా చర్చి లో
ఆ తింటామండి అట్లేమి ఉండదు మాకు తింటాం
ఆ
అవునండి కనీ ఇవాళ నన్ వెెజ్ రండి సాంబార్ ఇంకా వంకాయ క్యాలీఫ్లవర్ చేసినారండి
ఏమన్నా స్పెషల్ ఉండే నా చర్చ్ లో ఇవాళ
ఆ అంటే ఇగ తెలిసినోక చిన్న బాబు పుట్టెంటికల్ కడ్చేసిళ్ళండి ఇట్లా చిన్నబాబు వాళ్ళ ఎంటికాలు ఇస్తారు కదా
ఆహాహా
అట్లా వాళ్ళు పెటిండ్రు అంటే మరి వాళ్ళు కొంచెం పూర్ అట్లాని సింపుల్గా చేసుకున్నరం వాళ్ళు భోజనాలు పెట్టిన్
ఓహో
మ్
ఇంకా వెదర్ ఎలా ఉందండి అక్కడ
బాగుందండి పొద్దున ఎండనే ఉండేది ఇప్పుడు సాయంత్రం అయిందికదండీ చల్లగయింది
మంచిగా చల్లాగాలీవస్తంద ఇగ
అవునండి చల్లగోస్థాంది విండో బయట విండో ఇక్కడ విండో దగ్గర కూర్చొని ఉన్నా పకింట్లో చెట్లు గాలి మంచిగుంది వాతావరణం
ఆహా సమ్మర్ హాలిడేస్ కద ఎటైనా ఎల్లర ఊర్కి
వెళ్ళినాంమండి చుట్టాలూరుకి వెళ్ళసి వచ్చినాం వర్ లైతాంది వచ్చికుడా ఒక రెండు వారాలు అయితాంది ఇగ కాలేజ్ కాలేజెస్ స్టార్ట్ అయింది పోవాలిగా ఒక టూ డేస్ లో వెళ్తాను ఇగ కాలేజ్
అవును ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్ని స్టార్ట్ అయితున్నాయి్ కదా ఇగ
అవునండి అది
అ స్టడీ అంటే ఇష్టమేనా అంటే ఇంట్రెస్ట్ గేమ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ
గేమ్స్ కూడా ఎక్కువ ఆడనండి చ ఫోన్ ల గేమ్స్ అయితే ఇష్టం అండి అఔట్ డోర్ గేమ్స్ ఇష్టం
ఔట్ డోర్ గేమ్స్ ఆడరా
లేదండి ఎక్కువ ఆడం కాలేజ్లా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఆడుతామండి కోఖో కింగ్స్ ఇట్లా ఏమైనా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం
ఆ ఎక్కువ ఏ గేమ్ అంటే ఇష్టం
కబడ్డీ ఇష్టం అండి స్కూల్లో ఆడేదాన్ని సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు
ఆహా
మ్ ఇగ స్కూల్ అయిపోయినంక ఆడడం లేదు అంతా కానీ కామెడీయన్ బాగా ఇష్టం అండి నాకు
అవును కబడ్డి మంచిగా క్రికెట్ ఆడ్డం వచ్చా
లేదండి చూస్తా మొన్న ఐపీఎల్ రోజు చూడడంటివీ టువేల్ వరకు
ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరొ
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అభిషేక్ శర్మా
ఆహ
మీరు చూస్తా చూసిన్రా అండి మరి క్రికెట్
అవునండి చూస్తాం ఇంట్లో వాళ్ళు పెడతారు కదా ఇగ చూసుకుంటా కూర్చుంటాం మీద
మీకే టీం అంటే ఇష్టమండి
నాకు ఇష్టం అంటూ ఏం లేదు కానీ ఆర్సిబి అంటే కొంచెం ఇగ ఇంట్లో వాళ్ళు ఆర్సిబి ఆర్సిబి అంటారు కాబ పట్టిగా ఆర్సిబియే
అవునండి
అంతా ఇంట్రెస్ట్గా చూడా ఏదో వాళ్ళ అందర ఆర్సీబీ యా ఆర్సిబి అని అంటారు ఇగ వాళ్ళు
అవునండి
ఉ కా అంత చేయడం వచ్చా మీకు
లేదండి మా అమ్మయి చేస్
ఆహా మీ ఫేవరెట్ కర్రీ ఏంటిదివ్య
నా ఫేవరటా అండి వంకాయ ఆలుగడ్డ
ఆహా
సాంబార్
వెజ్నా నాన్ వెజ్ తీనర ఎక్కువ
తింటానండి చికెన్ మస్తు ఫేవరెట్
హహ ట్రై చేసారా ఎప్పుడు అయినా వండడం
లేదండి
చేయలేదా
చేయలేదం మమ్మీ చేస్తే తినడమే
అంతేనా హెల్ప్ చేస్తారా ఇంట్లో పనుల కి మమ్మికి
ఆ చేస్తామండి ఒక వంట తప్ప అన్నీ చేస్
ఆ
వంటయరాదు కొంచం
ఉ ఇంకా ఇంకా ఏం చేస్తారు
ఏం లేదు అండి నీ ఖాళీగానే ఉంటాను కాలేజ్ స్టార్ట్ అయితది కట్స్ అవి ఇవి ఇప్పుడైతే కాలి
ఉమ్
అవునండి
ఓ షాపింగ్ చేస్తారా ఎక్కువగా డే ఇష్టమేనా షాపింగ్ చేయడం
ఇష్టమే అండి బట్ బడ్జెట్ నో
అంటే ఇట్లా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తారా లేదా టైమ్ చాలా తీసుకోని చేస్తారా అంటే కొంతమంది ఎట్లా అంటే షాపు షాపు తిరిగి చూసి తీసుకుంటారు కదా
చాలా లేట్ గ చేస్తా అండి ఇగ నాతో ని షాపింగ్ కి మావాళ్లు రానంటారండి అంత లేడీస్
అదే మీ ఫేవరెట్ కలర్ ఏంటిదండి అ
నా ఫేవరెట్ా అండి బ్లూ కలర్ మీ ఫేవరెట్
నాది గ్రీన్ ఎక్కువగా ఎలాంటి డెసెస్ అంటే ఇష్టం వేస్టర్న ఇండియనా ఇట్లా దే డ్రెస్సెస్ ఎక్కువ ఎలాంటియి ఇష్టం పంజాబీ డ్రెస్సెసా లేకపోతే వెస్ట్రన్ డ్రెస్సెసా డి
రెండు ఫేవరెట్ అండి ట్రెడిషనల్ ఇష్టమే వెస్ట్రన్ ఇష్టము
రెండు వేసుకుంటుంటారా
మ్
మ్
మీకంటే ట్రెడిశ్నల్ ఇష్టమా వెస్ట్రన్ వేర్ ఇష్టమా
ట్రెడిష్నల్ ఎక్కువ ఇష్టమండి ఎక్కువ పంజాబీ డ్రెస్సెస్ ఎ ఏస్తూంటా మ
అవున అండి
మ్
ఇంట్లో పిల్లలు ఉన్నట్టున్నారు కదా అండి సౌండ్స్ వస్తు మీ ఇంట్లోనేనా
మ్ హలో
ఇంట్లో పిల్లలు ఉన్నట్టున్నారు కదండి చిన్న పిల్లల వాయిస్ వస్త ఉంది మీ ఇంట్లో
మా ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారైతే మా ఆడి బిడ్డ అంటరు కదా హ వాళ్ళు పిల్లలు ఉన్నారు అయితే ఇక ఆడుకుంటున్నారు వాళ్ళు
అవున అండి
మ్ ఇంకా డీసెంట్గా ఏ మూవీ చూసారండి మీరు
నేన అండి రీసెంట్గ గుర్తులేదండి అది యూత్ మూవీ విత్ లవ్ అనుకుంటా ఆ విత్ లవ్ మూవీ చూసన్
యుత
లేదండి విత్ లవ్ మూవి
ఆహా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు
హీరోయిన్ రష్మిక మందన
క రష్మిక మందన
మీ ఫేవరెట్ అండి హిందీలో ఎవరంటే ఇష్టం
హిందీలోన ఇందులో ఇప్పుడు ఇప్పుడైతే ఇవ్వలేదు మాధురి దీక్షిత్ అంటే మంచిగ ఉంటది ఇంకొంచం
అవున
తెల్స మీకు మాధురి దీక్షిత్
లేదండి తెలిదు
హీరోయిన్ హలో
చెప్పండి
హలో
హలో
ఆ వాయిస్ రావట్లేదా
చిన్నగ వస్తుందండి
ఆ సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటా గాలి బాగ వస్తుంది
ఉ అవునా అండి మా దగ్గర కూడా గాలివస్తోంది
సడన్ గా వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి కొంచెం ఎండా ఎండా ఉంది అ
ఊనా అండి
ఇప్పుడు ఫుల్ గాలీ వస్తాంది ఉ ఇంకా ఇవాళ లంచ్ లో ఏం చేశారు
సాంబార్ ఇంకా ఆలుగడ్డ మ్యాంగోస్ తిన్నరా అండి మరి సమ్మర్ స్పెషల్ మ్యాంగో
ఉహు ఇంకా మీకు ఇట్లా బయటికి వెళ్ళాలంటే ఇష్టమేనా అంటే అక్కడ ఫ్రెండ్స్ తో కాని అండి కాని ఇట్లా ఫ్యామిలీతో ట్రిప్
ఎల్తాన్ ఫ్రెం ఫ్యామిలీతో అంటి ట్రిప్స్ అంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతే అండి
ఆహ
ఉ ఇ ఫ్రెండ్స్ తోనే వెళ్తామండి అప్పుడప్పుడు ఇయ అక్కడ పార్క్ కి కెఫెసు వెళ్ళనండి నేను థియేటర్లో చూడడం మూవీ అలవాట్లేదు థియేటర్కి వెళ్ళడం ఓన్లీ ఫోన్లోనే చూస్త ఫ్రెండ్స్ వెళ్తారు థియేటర్ కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదు
ఓహో
అ
మొబైల్ ఎక్కువ యూస్ చేశారా అండి మీరు
లేదండి నార్మల్గానే ఇగ రీల్స్ చూస్తాండి ఎక్కువ నేను